హ నమస్కారం అండి
హలో
హలో నమస్కారం అండి
నమస్కార అండి ఏం చేస్తున్నారండి
ఏం లేదండి మీరేం చేస్తున్నారు బాగున్నారా
ఆ బాగున్నామండి మీరు బాన్నారా అండి
ఉమ్ తిన్నారా అండి
ఆ తిన్నామండి ఇప్పుడే తిన్నామండి ఓ తినుడూ అయిపోయింది చెయ్ కడుక్కున్నన్నాండి
ఏం కూర అండి
మాది కోడిగుడ్డు అండ పులుసు అండి మీది ఎం కూరండి
మది కోడిగుడు కూర అండి
అవునాండి తిన్నారా అండి మరి
తిన్నా అండి ఆ పొద్దునే తిన్నా ఇప్పుడు మళ్ళీ తినాలి ఇగ మీరు ఏం చేత్తాళ్లు ఇంకా ఆ ఇప్పుడు కోడిగుడ్డు అవునా ఇప్పుడు కోడిగుడ్డు కూర అయిపోయింది నంది మళ్ళీ పుదీనా పచ్చడి ఉంది దానితో తినాలి మీ దగ్గర వర్షం పడుతుందా అండి
లేదండి వాతావరణం అంతా చల్లగుదండి
అవునా మొన్న వాన పడ్డదా
లేదండి పడలేదండి నేను ఇక్కడికి వచ్చినకంచి వాన పల్లె అండి
అవునా అండి అసలు మా దగ్గర మొన్న మూడు రోజులు రెండు రోజుల కింద వాన పడిందండి అసలు నైట్ ఫుల్ వాన పడ్డదండి నేను మా నేను బట్టలు ఉతికి కినా అండి ఆ ఎ ఎడిద్దాం అంటే జస్ట్ ఉత్కక అంటే ఒక ఊత్కడ ఒక్కటే అయిపోయిందండి జాడిచిన వాటి అక్కడ వేసినా అండి వేయంగానే వర్షం స్టార్ట్ అయిందండి ఒక్కొక్క చినుకు స్టార్ట్ అంటే తయ మొదలేనుండి మొదలుగా ఆ మొదలు కాగానే అవన్నీ బకెట్లో తీసుకున్నా అండి ఎం ధమ వచ్చేసరికి వాన బడబడవడాని స్టార్ట్ అయిందండి అయినాక ఇక బట్టలు ఎండే తేనె ఉన్నా అండి వాన గాలి దువారం వస్తూనే ఉంది అవది నేను ఒక సైడ్ ఎందేత్తాన ఇయ ఒ ఒకసైడ్ కింద పడుతున్నాయి మా స్నేహితురాలు ఉందండి ఒకటి. అ టీవీ ఏసిందండీ. టీవీ పెట్టిండేసరికి ఒక్కటే సారి పిడుగు పడ్డదండి ఎక్కడనో
మరి బట్టలు ఎక్కడ ఎండేసిరండి.
మా మా ఇంటి పక్కన మాకు రేకులున్నాయండి రేకుల కిందెండేసినా ఆ ఒకటేసారి పిడుగు పడిందండి పిడుగు పడంగానే నేను తొందరగా ఉరికొచ్చి టీవీ బంద్ చేసినా అండి. హ అండి. తొందరొచ్చేసి టీవీ బంద్ చేసినా అండి. ఆ బంద్ చేయంగానే మా స్నేహితురాలొచ్చి నన్ను గట్టిగా పట్టుకున్నది. భయపడేంతగా. మేమిద్దరమే ఉన్నామండి ఇంట్లో ఎవ్వరు లేరు. ఫుల్, మాకైతే ఆ రోజు ఫుల్ వర్షం పడి, ఫుల్ ఫుల్ పిడుగులు పడ్డాయండి ఎక్కడ్నో.
అవునండి మా దగ్గర కూడా మొన్న గాలివరం వచ్చింది కదండీ. ఫుల్ గాలి, దుమారం వచ్చిందండి. కానీ, వాన పల్లేదండి ఇగ గాలి దుమారానికే. కే మబ్బులన్నీ కొట్టుకపోయినయ్ ఇంగ.
అయ్యో మాకయితే అంటే ఒక రెండే రోజులు పడిందండి వాన. పడి ఓ పత్తిగింజల్ పెట్టినామండి.
మీకో విషయం తెలుసా అండి?
ఆ చెప్పండి.
ఇగో నిన్న నైట్ అండి, మా ఇంటి ముందటొక పిచ్చోడు ఉన్నాడండి. వాడు రోజూ తాగొచ్చి లొళ్ళి చేస్తుండండి. రోజు అసలు నిద్ర నిద్ర కూడా పోనియట్లేడండి రోజు నైట్ పన్నెండు ఒకటి అయితుందండి మేమందరం. మా గల్లీ అంటే మా వాడుంటది కదండీ వాళ్ళందరం పండే వరకి ఒకటి రెండయితుందండి. అయితే నిన్న మా అక్క అనేటామె ఉంటదండి మా ఇంటి పక్క మా చిన్న తాత వాళ్ళుంటారు కదాండీ.
అహామ్
చూడు మా చిన్న తాత వాళ్ళను తిట్టిండని చిన్న తాతల్లోను తిడితే మాది మా అక్క ఫుల్ కోప్పడ్డదండి అతని మీద మేమేమనముందుకే మమ్ముల్ని అన్నారనేసి ఆయన తిట్టిండండి. వాళ్ళను తిడితే ఎందుకు తిడుతున్నావ్ అది ఇది అనేసి పెద్ద గొడవైందండి. అసలు ఆ రోజు నిన్నయితే నాకైతేఫుల్ భయమైంది. అండి మా అక్కేమో తిట్టుకుండా ముందు కు పోతున్నా అండి నాకేమో భయమయితందండి ఇగ ఎనుగ్గా గును గుంజుకొచ్చినానండి అయినా కూడా ఇగ తిడుతుందండినే మా అక్కా నాకైతే అసలు నిన్న వాన్నియితే ఆపిచ్చొడుంటాడు కదండీ ఆ పిచ్చో పిచ్చొన్ని చూస్తే ఇగ మస్తు కొపం వచ్చిందండి. మా వాడొళ్ళందరు అతన్ని తిట్టిల్లండి అపిచ్ పిచ్చొన్నింగా ఏం మాట్లాడ తున్నవ్ ఏంటిది అది ఇది అని అందరూ తిట్టిల్లండి. ఇగ నైట్ ఘోరంగా తిట్ తిట్టిల్లండి మా బాబు, మా మమ్మీ, మా బాబాయి, మా పిన్ని మా తాత వాళ్ళు లేవలేదండి. మా తాత వాళ్ళు లేవలేదండి మా ఇంటేనుకుంటాదండి. ఉంటే వాళ్ళకి ఏమి వినపడదండి. ఇంగ ఏం జరిగినా, ఇంగ మొగామ వాడ ఇగ మొత్తం అందరూ వాని మీదికే ఇంగ అతని మీదకి అ పిచ్చొని మీదికి సీరియస్ అయిల్లండి అయినాంక ఇగ తెల్లారి పెద్ద మషులని పిలిపిచ్చుదాళ్లని అందండి అంటే ఏ హలో, హలో హలో ఆ ఓ హలో హలో హలో హలో హలో లో హలో హలో మాట్లారెందండి మీరసలు ఏం మాట్లాడట్లే ఏందండి అసలు ఇనిపీయట్లేదండి మీకేము